ఆ
ఆ మా హస్బెం హస్బెండ్ ఫోన్ చేసిండు. ఇంత ముందు మళ్ళా నాకు కాల్ కట్ చేసినాక్క, మళ్ళా కట్ అయిపోతుందేమో అని అందుకే ఆగినా ఆగమన్న
హ్మ్
ఈ కొడుకు బాగా అల్లరి చేత్తాండు.
ఆ అందుకే ఏమైందట తీసుకున్నారట మీదా బోర్రుతాండు ఆయన
నేన్ కాట్ చేేస్తాంటే చెతాండు, కట్ చెస్తాంటే చేేతాండు.
అయ్యో
అయితే ఇగా మాట్లాడినా హ్మ్
కొడుతా ఇప్పుడే చెప్పినాగా దెబ్బలుపడతనేే ఉంటాయ్. వీళ్లయితే అబ్బా అబ్బా
ఏమైంది దెబ్బలు పడుతున్నాయా.
తీట పని పాలు తలగోపోస్తాండు.
ఎప్పుడైయ్
ఈత పండ్లు కాదు. తీటా పని అంటే ఈత పండ్లు అను
ఈత పండ్ల అన్న నాకు వినపడ్డది నాకు.
ఈత పండ్లు బాగుంటాయ్. ప్చ్
మీ దగ్గర పల్లెటూరు కాబట్టి దొరుకుతాయి.
దొరుకుతాయి, దొరుకుతాయి బాగుంటాయి.
మీ నెక్కొండ లో ఎటు సైడ్ నెక్కుండా లేట్ ఎట్ సైడు
నెక్కొండ పక్కకు పనికిరా ఉంటది ఊరు.
ఎట్ సైడ్ అది పనికరా ఏటు పోతే వస్తది. అంటే నర్సంపే ఆహా నర్సంపేటకి వెళ్ళే రుటా మీరు పల్లెటూరేనా మీ అమ్మోళ్ళది.
ఆ పల్లెటూరే అమ్మ వాళ్ళది కూడా.
అత్తగారిది పల్లెటూరే అమ్మగారిది పల్లెటూరేనా ఉం
ఏం చెత్తళ్ళు ఇంకా మీ డాడీ వాళ్ళు ఏం చె స్తరు
మా డాడీ లేడు మాకు మా అమ్మ ఒకతీ తే మా డాడ్ ఆ మా డా డాడీ మొన్ననే రీసెంట్ గా చనిపోయిండు. ఒక టూ ఇయర్స్
ఆహా.
మా డాడీ
ఏమైంది. డ్రింక్ చే,
తాగి తాగి చనిపోయిండు. తాగి తాగి చనిపోయిండు. మా అమ్మ ఒకతే మా అమ్మా కూలి పనికే పోతాది. బయట ఆ ఉంది ఒక వన్ ఎకర్ ల్యాండ్ ఉంది వన్ ఎకర్ ల్యాండ్ ఉంది ఇల్లు ఉంది ఇగ మేం ముగ్గురం ఆడ పిల్లలమే కదా ఏదున్నా మాకే
ఊ ఇగా మీరే చూసుకోవాలి మీ అమ్మను
మేమే చూసుకోవాలి ఇప్పుడు నువ్వు మీ అమ్మని చూసుకోవాలే
ఆ ఒక్క దాన్నే పోతే వీలు చూసుకొని
ఎం సూసుకుంటారో ఏమో ందు
ఉం
పోనిచ్చుడే కష్టంగా పోనిత్తరు ఓ ఏమైంది ని కొడుక్కి
పాలు తాగుతుంటే సరము పడ్డది. పాల్ తాగుకుంట మీద పొత్తాండు. స్ కొరకు ఆ చెల్లె చదువుకుంటాందా.
మా చెల్లె చిన్న చెల్లె సదువుతాంది.
ఇంకా కాలేజా, స్కూలా.
ఆ బీటెక్ చేస్తాంది.
చేస్తాందా.
హ్మ్
ఊ అది బీటెక్ జాబ్ వత్
నువ్వు ఏం చేసుకున్నవు ఏమో ఏమవుతదో ఏమో.
వెళ్ళోచ్చా.
నువ్వె
అంతేలే
ఆమెను అడుగు అంటే గవర్నమెంట్ కాలేజీ అది. హాస్టల్ ఫ్రీ, కాలేజ్ ఫ్రీ ఎ ఎగ్జామ్ ఫీ ఒకటే పే చేయాలే.
ఆహా ఒకే ఒకే సీట్ ఒచ్చిందా.
హ్మ్ ఉమ్ సీట్ ఒచ్చింది బీటెక్. హ్మ్
నువ్వు ఏం తీసుకున్నవు మరి డిగ్రీలా.
నేనా డిగ్రీ నాది బీఎస్సి. నీది?
నాది బీకాం కంప్యూటర్స్. మీరు బైపీసా.
ఎం. పీ. సి
ఆహా ఏం. పీ. సా ఇంటర్లా.
ఇంటర్లో ఎం. పీ. సి ఏ, డిగ్రీలో ఎం. పీ. సి ఏ
ఆ
ఉమ్ వీళ్ళందరూ టాపిక్ల గురించి మాట్లాడుకుంటా టాపిక్ ల గురించి మాట్లాడుకోండి ఏదన్న ఒకట్ టాపిక్ అని అంటాళ్ళు ఏం టాపిక్ గురించి మాట్లాడుతాం ఏం మాట్లాడుతాం
మనం టాపిక్ లేదూ ఏం లేదు ఏమైన జీవితాలు మాట్లాడుకునేదె సరిపోతాది డైలీ టాపిక్ అదే ఏదన్న పన్ పండుగలయినా ఏదైనా మాట్ కెట్ గురించీ తన బిజినెస్ గురించీ ఇట్ల అయిన వాళ్ళు పెట్టిన్లు కదా అక్క మీరు రోజు చేసే పనులదనీ కూడ ఆ
ఏవైనా
ఉమ్
ఉమ్
ఏం చెస్
పడుకుంటుండ నీ కొడుకు
పడుకో పెడతానం పడుకుంటడ పడుకోడ మరి
చిన్నడ మరి మధ్యాహ్నం ఏన్నా
మధ్యాహ్నం బెట్టనేం మళ్ళ నయిట్
ఊమ్
సుదినడు ఏందినడు మేడం బిస్కెట్లు ఐన బిస్కెట్లు కూడ తినడు బిస్కెట్లు తింటే ఐనక్ మోషన్స్ఐతయ్
ఊహ్మ్
బిస్కెట్లు
అంటే ఇంత చిన్న పిల్లలకు పడవు బిస్కెట్లు ఉమ్ తింటా వన్ ఇయర్ దాటాలి వన్ ఇయర్ అయినంక పెడితేనె పడతది మా బాబు కూడా ఫస్ట్ బిస్కెట్లు పెడితే మోషన్స్ అయ్యేటివి ఇగ మాక్సిమం వన్ ఇయర్ దాటినంకనే ఏదన్న బెట్ తండ్రా వీళ్ళే తొందర డైజేషన్ గావు
అ అదే
నేనైతే సుక్కలు జూష్ నమ్ మా బాబు ఉహ్ పుట్టిన కాంచేలి వాష్రూమ్ బోవుడే దెల్స్ ద్యాసలో ఓ ఎంత చుక్కలా ఎంత చుక్కలు హాస్పిటల్ల సుట్టు తిరిగిన ఇ ఇప్పుడు అంతేవాడు ఇప్పుడు కూడా తినంగనే వాష్ కుమ్మతం
ఆ
ఇటు తింటడు అటు వాష్ రూమ్ బోతడు చిన్నపడినుండి అంతె కొందరు పిల్లలు అట్నే ఉంట్రూ
ఎవరో అట్లా కొంతమంది ఉంటరు అట్ల
ఊమ్ అందులో నా కోడ్కోక్కడు
ఆ నీ కొడుకొక్కడు
ఉమ్ ఏంటిది వన్ ఇయర్ అయినంక ఇప్పటి వరకు ఉగ్గే తింటండు నా కొడుకు టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ అయితానికి ఒస్తనయ్
కూరగల్ప్
వాడసలేదినడు అ స పెట్టను నిన్న ఏం జేష్ణా ని తొటి ఫోన్ నీతోటి ఫోన్ మాట్లాడి అయిపోంగనే మా మామయ్య ఒచ్చిం మా మామయ్య వచ్చేసరికి చపాతి యెష్నా అన్నం ఒండిన కర్రీ యేష్నా అన్నమే వండలే మార్నింగ్దే ఉండే ఇగ చపాతి యెష్నా చికెన్ తెచ్చిన ఇగ ఫ్రూ మిల్క్ తాగతలేడు పాలు ఇ తాగట్లేడు అసలు అని ఆ ఫ్రూట్స్ అది ఉంటు జూడు బాదం మిక్చర్ తెలుసా బయట అమ్ముతరు ఆ గోదుమకాలడ్రుంటంది ఫ్రూట్స్లాల్ల అమ్ముతరు అజేశ్నిగా అన్నీ పూడ్చి చిన్న చిన్నగా కట్ జేసి ఆ ఒక దానిమో షి అవన్నీ మిక్స్ యేషి పాలు బాగా వేడి యేషి ఈ కస్టర్డ్ పౌడర్ అన్ దొరుకుతది అదో ఒక చెంచా గలిపి అల ఓష్ణ ఇగ మస్తున్నది టేస్ట్ నాకైతే ఆ ఫ్రూట్ సలాడ్ నాకైతే మస్తు తినబుది ఐంది నా గొడు కుదింటలేడు
అయ్యో
గంట కష్ట వడ్డ వాడు అసలు దింటలేడు దన్ని
ఆ
తమిగా తిననప్పుడు
కారం నింపియాలె నా కొడుకు కారం నింపి రావా
ఐతే ఒక చికెన్ తింటడు వాడు నాన్ వెజ్ తింటాడు కారం ఎంత కారం ఉన్నా నేనయితే తిన పెన్
మీ దాంట్లోయే బతుకమ్మ పండుగ బాగా చేస్తారు కదా
మ్ బతుకమ్మ మంచిగా చెస్తారు.
అదే
ఆహా ఎస్టీ అంటనా అది ఫీజ్ ఫీజ్ అది బతుకమ్మ లేక్క నాక్ నాక్ తెల్వదు కదా నేను ఎస్టి కాదు కదా బై బర్త్ నుండి నేను
ఇగ సిటీల్నే ఉండేది. ఒక సారేమో చూసినా పోయిన సార్ అనుకుంటా ఆ గోధుమల అన్ని ఒక బుట్టలలో పెడతరు. ఇంటికి ఆరు రూపాలు వసలు చేస్తారు. అన్ని తీసుకొచ్చి బుట్టలలో పెడతరు. ఆ బుట్టలల్ల ఇగ పెళ్ళిగాని అమ్మాయి ఇ మంచి భర్త రావాలని అందులో అన్నీ ఏంటి గోధుమలు పోసి ఇగ తొమ్మిది రోజులు వరుసగా నీళ్ళు పొత్తరట ఆ గోధుమలు ఏమో మొలకెత్తుతయి. అవి మంచిగా మొలకొత్తినాకా మంచి బా భర్త వస్తాడట. నాకు గుడా తెల్వదు నేన్ కర్ చేస్తానా చేస్తా